హలో
హ హలో
బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేశారు
నేనా అండి బగారా రైస్ ప్లస్ ఇది కాంబినేషన్ ఇది ఇకా ఇది ఏమంటారు దాన్ని షేర్వా
అ ఆ ఇంకా ఉంది ఏం చేస్తున్నారు ఈరోజు ఏం ప్లాన్స్ లేవా అంటే బయటకి ఎళ్ళడానికి అలా
బైట ప్లాన్స్ అంటే చూడాలండి ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాం టెంపుల్స్ కి అలా వెళ్దాం అనుకుంటున్నాము
అంటే మీరు అంటే ఏమన్న వెకేషన్స్కు
ఉమ్ చెప్పండి
వెకేషన్స్కు అట్ల ట్రిప్స్కు ఏమన్న వెళ్తూ ఉంటారా
వెళ్తూ ఉంటాము బట్ కొంచెం రేరండి ఏం మంత్లీ వన్ స్ అట్ల ఏం వెళ్ళము ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్ అట్లా వెళ్తూ ఉంటామండి
ఆ అవును అంటే ప్రాంత అంటే ఎక్కడికి వెళ్ళారు ఎక్కువగా అంటే మీకు ఫేవరెట్ ప్లేస్ అనేది ఉంటుంది కదా ఒకటి
ఫేవరెట్ ప్లేస్ అంటూ అలా ఏం లేదండి నాకు నచ్చిన చూస్ కొత్త కొత్తగా చూస్ తూ ఉంటది అంతే ఫేవరెట్ ప్లేస్ అంటూ అలా ఏం లేదు కాపోతే నాకు కొంచెం ఊమ్ నచ్చిన ప్లేస్ కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మంత్రాలయంకి వెళ్ళానండి అక్కడా కర్ణాటకలో అండి
ఉంహుం
కర్ణాటకలోనే అంటే అక్కడ దగ్గర ఆంధ్ర కూడా ఆంధ్ర ఊర్లు కూడా ఉన్నాయి బట్ అది టెంపుల్ అయితే కర్ణాటకకు చెందిన టెంపులే
అవునా ఆ ఏం దేవుడు అక్కడ ఉండేది
అంటే రాఘవేంద్ర స్వామి అని రా గురువు అతను ఫస్ట్ మనిసే ఇట్లా ఏమంటారు ధ్యానం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ వెలిసి అదంతా జరిగింది ఏందంట అక్కడ హు హు రాఘవేంద్ర స్వామి అంటూ ఉంటారు
అంటే మీరు ఎక్కువ దేవస్థలాలకే వెళ్తా ఉంటారా
అవునండి ఎక్కువ అంటే దేవస్థాలలకే వెళ్తూ ఉంటాము బయట ఇంకా ట్రై చేయడానికంటే చాలా తక్కువ అండి
అందరూ అంతేలెండి మేము అంతే ఎక్కువ దేవస్థలాలకి వెళ్తాము ఇంకా మాల్స్ ఏమన్నా ఆ పార్కులు అంటే టైమ్ పాస్ కానప్పుడు కొన్న పార్కులు అలా వెళ్తాంటే అంటే చిన్న చిన్న ట్రిప్పులు కాకున్నా పెద్ద పెద్ద ట్రిప్పులు ఏం ప్లాన్ చేయరా అంటే ఫోర్ డేస్ వన్ వీక్ ట్రిప్ అలా
ఆహా లేదండి ఇంకా ఇంతవరకు అట్లా ట్రై చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం జర్నీ ప్రాబ్లమ్ జర్నీ చేయడానికి అవ్వదు నా వల్ల
హు
కొ కొంచెం జర్నీ చేయడానికె అలసిపోతూ ఉంటానండి అందుకే నేను జర్నీస్ పెద్దగా ఇష్టపడను ఎక్కడికెలా ఎక్కడికైనా వెళ్ళాల అంటే కూడా భయం అయితూ ఉంటుంది వాంథింగ్ బస్ లో జర్నీ అయితే ఇంకా కష్టం అండి వామిటింగ్ ఫీలింగ్స్ అంతా చాలా సిక్ అయిపోతూ ఉంటాను
కానీ ఫ్యామిలీతో గన ఫ్రెండ్స్ తో అట్లా లాంగ్ ట్రిప్లు అంటే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా అంటే బస్సు లో కాకుండా బైక్ లో అలాగ ప్లాన్ చేసుకోచ్చు కదా అంటే బస్ లో అయితే అంత ఎయిర్ ఎక్కువ ఉండదు కానీ బైక్ లో అలా ఉండదు కదా
హుమ్ అంటే బైక్ లో అంత దూరం రైడ్ చేయలేం కదండి
హా
రౌడ్ రైడ్ చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ ఫ్యామిలీ అంతా బైక్ లో అంటే కుదరదు కదా అందరు బైక్ డ్రైవ్ చేయలేరు బట్ బస్ అట్ల అయితే అందరు ఫ్యామిలీ వస్తారు కలిసి వెళ్ళొచ్చు దాంట్లో పాటలు పెట్టుకోని డాన్స్ లు అన్ని ఎంజాయ్ తెస్తూ వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు కూడా
అవును
మ్
అంటే మీరు అంటే ట్రెక్కింగ్ అలా అప్లై చేస్తార ఇట్లా ట్రిపులు విన్నప్పుడు కను
లేదండి ఎప్పుడు నేను ట్రిక్కింగ్ చేయలేదు ఇంతవరకు ఇంకా ట్రై చేయలేదండి అట్లాంటివివన్నీ మీరె ఎప్పుడైనా వెళ్ళారా అట్లాంటి ప్లేస్ కి
ఆ వెళ్ళను నేను ట్రెక్కింగ్ అంటే కొద్ది చాలా లాంగ్ గా వెళ్తారు కదా నే కొంచెం కొంచెం దూరమై ప్లాన్ చేసాము అంటే మళ్ళీ అంతమ రేతే అయిపోవాలి కదా
హుమ్
మనము పర్టికులర్గా టైమ్ పాస్ కాకపోతాం కాని మనం పనిల్లో కానే ఉంటే అక్కడే ట్రెక్కింగ్ అయిపోతుంది అని పంటలుగానీ ఎక్కుతాం కదా ఎక్కువగా
ఆ అవునండి మన పల్లె టూరులో ఉంటే దగ్గర అనే కొండలు అన్ని ఉంటాయి అదే ట్రెక్కింగ్ అయిపోతుంది అక్కడ
కానీ ఇక్కడ టౌన్ లో కదా ఉండే దానికంటు ఒక టైమ్ ను కేటాయించుకొని అదే పనిగా పోతారు ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీతో పోరు అలాంటి వాడు ఫ్యామిలీస్ తో తక్కువగా పోతారు కాని ఫ్రెండ్స్ తో ఎక్కువగా పోతా ఉంటారు
ఆ అవునండి ఫ్రెండ్స్ త అయితే కొంచెం ఇంకా ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది
ఆ అవునూ ఫ్యామిలీ తో కూడా ఉ ఉంటుంది కానీ మనం అది కలిసిపోయే దాన్ని బట్టి ఉంటుంది అది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా అంతా
ఆహా ఆహా అలా కాదండి ట్రెక్కింగ్ కాగానీ ఇవన్నీ కొంచెం ఎట్లా అంటే కొంచెం ఫ్రెండ్స్ సో ఎంజాయ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది మనకి మెమరీస్ ఫ్రెండ్స్ తో ఎక్కువ ఉన్నట్టు ఉంటాయి మనం ఫ్యామిలీతో ఏ అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి పెళ్ళ అయిపోతే వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ కలవలేరు ఎప్పటికి కొంచెం అట్లా ఉంట టుంది అంటే నార్మల్ గా స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ ఫ్రెండ్స్ తో ఉండే లైఫ్ ఆ లైఫ్ వేరు ఫ్యామిలీ లైఫ్ వేరు అండి
అవునూ ఇంకాని మీరు తిరుమల అలా ఎప్పుడైనా వెళ్లారా
ఆహా లేదండి నేను చెప్పాను కదా అదే నాకు కొంచెం ఆహా లేదండి తిరుమలకి ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలేదండి వెళ్ళాలంటే అంటేనే భయం వేస్తుంది నాకు నా నా సిక్నెస్ వల్ల
ఓహో కానీ ఆంధ్ర వాళ్ళకి అది ఫేమస్ గాడు టెంపుల్ కూడా కదా ఎంత కష్టం ఉన్నా పోతారు చాలా వరకు
ఆ అవునండి కానీ నేను అన్ న్నా అంటే దేవుడు పిలు పిలపు రా వస్తేనే వెళ్తు తారంటారు కదా అట్లా ఏమో తెలీదు బట్ నాకు కూడా కొంచెం సిక్ వల్ల నా వల్ల అవుతుందో లేదో అన్నట్టు నాకు కూడా కొంచెం డౌట్లు ఉన్నాయండి అందువల్ల
ఏం కాదండి మనస్ఫూర్తిగా ఒకసారి అంటే తలుచుకొని వెళ్ళండి బ బాగుంటుంది మనశ్శాంతిగా ఇంకా కొంచెం రష్ ఎక్కువగా ఆ నేను చాలా సార్లు వెళ్ళాను
ఆహా
ఆ అంటే అక్కడ టూ టైప్స్ దర్శనాలు ఉంటాయి స్పెషల్ దర్శనం అని నార్మల్ అంటే మనం కొంచం అమౌంట్ పెతునాం అనుకో బయాపి దర్శనము అలా ఉంటుంది మామూలు అమౌంట్ ఎందుకు మామూలుగానే దర్శనం చేసుకుందామ అంటే మామూలుగా కూడా వెళ్ళొచ్చు
అంటే విఐపి దర్శనాలక అయితే మనం నడవాల్సిన అవసరం ఉండదా అండి
అంటే నర్సలు అనుకుంటే నర్సచ్చు లేకపోతే డైరెక్ట్ అంటే మామూలు పర్సన్స్ కూడా అందరు నడిచేపోరు కదా కింద నుంచి పైకి వెళ్ళిపోయి అంటే కొండపైకి వెళ్లిపోయి అక్కడ నుంచి క్యూ లో క్యూ లో ఉండడమే చాలా కష్టం క్యూలే ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు అలా ఉంటాయి
ఆ అదే అండి నేను ఎక్కడము ప్లస్ క్యూ లో నిలబడడం రెండు కష్టం కష్టమని నేను వెళ్ళలేదండి ఇంతవరకు
అవునవును ఆ ఎవరైనా అది కి ఆ అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఇష్టం అది కానీ వి ఐ పి ఓలకి కొన్ని స్పెషల్ అంటే ఎంట్రన్స్ గేట్లు షార్ట్ కట్లు ఉంటాయి కదా అవి ఓపెన్ చేసేస్తారు. అమౌంట్ స్పెండ్ చేస్ ఉండే వాళ్ళకి, నార్మల్ వాళ్ళకి మొత్తం తిరిగి రావాల్సి ఉంది.
అంటే నేను కూడా వెళ్తే పూర్తిగా నడిచే వెళ్ళాలని అనుకుంటున్నాను అంటే వెళ్తే.
అవును అదే కదా పూర్తి భక్తితోనే వెళ్ళాలి.
ఆ అవును విఐపి దర్శనాలు ఇట్లాంట నాకు పెద్దగా ఇష్టం ఉండదండి అట్లా వెళ్లడం.
అ అవును.
మీరు మొత్తం నడిచే వెళ్ళారా అండి?
ఆ నడ్చేది అంటే ప్రతిసారి నడచడం అంటే చానా కష్టం అ ండి టైమ్ కూడా కుదరదు నడిచి వెళ్ళాలంటే ఆ అట్లీస్ట్ మూడు రోజులైనా టైం పడుతుంది మనం పొయ్యి మళ్ళీ వచ్చే రిటర్న్ అయ్యేకు. కానీ మనకు షార్ట్ టైమ్ ఉన్నప్పుడు ఆ బస్సుల్లో వెళ్ళిపోయి క్యూల్లో నిలబడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఆదర్శనం కూడా తొందరగా అయిపోతుంది, మేం త్రీ టైమ్స్ నడిచి వెళ్ళింటాము మిగితా టైం సో అంటే నార్మల్ అంటే క్యూ లో నిలబడినాం కని స్టెప్స్ మొత్తము స్టెప్ తెలుసు కదండి మీకు స్టెప్స్ ఉంటయి తిరుమలా అంటే ఎక్కువగా త్రీ థౌజండ్ అబౌవ్ అలా ఎం కనీ ఎక్కువ సార్లు నడవలేదు.
ఉహ్ అంటే మీరు చాలా సార్లు వెళ్లారయితే.
ఆ ఫ్యామిలీతో అయితే నడిచే వెళ్ళాము కానీ ఫ్రెండ్స్తో పోయినప్పుడు మేము అంటే ఆ ఆ నడ్చలేదు ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళాం బస్సుకు పోయినాము అంతే.
ఆహా అంటే
అంటే అప్పుడు మధ్య మధ్యలో అడవి కదా అడవి మధ్యలో స్టే సో అంతా ఉండేది ఆ చుట్టూ అంటే షాప్లు గానీ బాగుంటాయి ఇంగా జన్ ఇవి అ లే జింకలు, నెమళ్లు గని కనిపిస్తాయి.
ఆ
ఏనుగులు అన్ని అంటే అవి రాలేవు, వాటికంటూ ఒక ఎది ఏమి కంచెలాగా ఉం టుంది కానీ మనము చూసుకుంటా వెళ్ళొచ్చు వాటిని.
ఆహా నేను అదంతా చూసాను మొబైల్లో గానీ బట్ రియల్గా ఇంకా ఎ ప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలనుకుంటున్నాము చూడాలండి ఎప్పుడైనా ట్రై చేయాల.
ఓసా ఓసారి వెళ్ళి చూడండి బావుంటుంది.
ప్రసాదం చానా ఫేమస్ కదండి అక్కడ.
అవును చానా ఫేమస్ బావుంటుంది కూడా.
ఉ ఉ అవును.
అంటే మే ఎవరన్నా చుట్టుపక్కలోళ్ళు పోతే అందరికి పంచుతరు కదా ప్రసాదం మీరు ఎప్పుడైనా తిన్నరా?
చాలా సార్లు తిన్నానండి మా మా ఇంట్లో కూడా చాలా సార్లు వెళ్ళారు నేను వెళ్ళలేదంటే అంతే భయపడి వెళ్ళలేదు నేను ఇంతవరకు ఇంకా ఆ తిరుపతి ప్రసాదం అంటే చాలా ఫేవరెట్ కదండి అందరికీ ఫేవరెటే అది
అవును
ఉం
ఉం ఇంకా చెప్పండి
పో ఇంగేం లేదండి మీరే చెప్పాల
ఉం ట్రై చేస్తా నండి నేను ఇంకా వెళ్ళడానికి ట్రై చేస్తాను
ఓకే అండి
ఓకే ఓకే అండి బాయ్
బా